ఆ ఏం లేదు ఖాళీ పడు కున్నాం
మ్
ఈ
మమ్మీ వాళ్
ఆ పడుకుంటారండి ఇప్పుడు ఇల్ల మ చెల్లి వచ్చింది కదా అనేసి దాంతో మాట్లాడుతున్నారు
ఓకే
పాపం తను హాస్టల్ నుండి వచ్చిందన్నమాట మొత్తం తలలా పెన్లు పడ్డాయి తనకి త్తం క్లియర్ చేస్తుంది మమ్మీ
లిఫ్స్
ఆ ఫైవ్ డేస్ ఏమో లీవ్లుందంట తను
ఫైవ్ డేస్ లీవ్స్ ఇస్తరా ఓకే మొహరామని వచ్చిందా అండి
ఆ అట్ల ఏం లేదండి ఎల్లుండి మా చెల్లి బర్త్డే
వావ్
అయితే అది మా మమ్మీ వాళ్ళ ఆనివర్సరీకి వద్దాం అనుకుంది అప్పుడు కుదరలేదంట అ యితే అది కాకుండ ఏంటిదంటే తన హాస్టల్స్ కట్టేసింది తన డేట్ ట్వంటీ కో ఏమో లాస్ట్ డే అంట
ఆ
ఇప్పుడు మధ్యలో వస్తే మళ్ళీ ఇంకా ఫోర్ డేస్ కి వాళ్ళు మనీ అంటే ఎవ్వరు కదా పోని మనం వచ్చాక మన్ని అందులో నుంచి మళ్ళీ కట్ చేసుకోండి అంటే అట్లా కూడా చెయరు మన్నఎందుకు వేస్ట్ చేయాలనేసి ఇంకా ఫోర్ డేస్ అంటే తన హాస్టల్ టైమ్ అయిపోయాక వచ్చింది
ఓకే
మళ్ళీ ఎళ్లాక మళ్ళీ ఫ్రెష్ గా కడుతదంట
ఆహా మరి లగేజు
లగేజ్ ఏం లేదండి దని దగ్గర ఒక బ్యాగ్ ఉంది దాని లగేజ్ పాత హాస్టల్ లో ఉంది వచ్చినప్పుడు ఆ అప్పుడు ప్పుడో మళ్ళవచ్చి తీసుకుంటా అన్నది ఆంటి కి చెప్పి
ఆంటీకి ఒకసారి చెప్పమనండి
ందుకే సడన్ గా వెళ్ళచ్చు నాకు హెల్త్ బాలేదు అందుకే నేను సడన్ గా ఇంటికెళ్ చెప్పానడి అని హాస్టల్ అంటికి చెప్పమనండి ఐడియాగా లేదా ఇంట్లో అందుకే సించ్ అక్కడే ఉండి చూసుకోవాల్సి వచ్చిందని కొంచెం అంటే సెంటిమెంట్లుగా చెప్పమని చెప్ప చెప్పండి అప్పుడు అట్లీస్ట్ మనీ కట్టిచుకోరు ఆవిడ
ఇగా ఎంతయినా ఆమెఅన్నదంట వెయ్యి రూపాయలు కట్టమన్నదంట లగేజ్ కి
ఉహూ చెప్పిందా ఓకే ఉమ్ బెటరే అండి వెయ్యి అంటే పాత హాస్టల్లో మా పాత హాస్టల్ అయితే రెండు వేల ఐదు వందలైనా కట్టిచుకునేది ఆంటీ లగేజ్ కి ఆ ఇజే
ఏంటిదో ఏమో మా హస్టల్ కి పోలే నే అదే చెప్పిన మరి నువ్వు పోతే పోయిన వర్షా అక్కడ మరి ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే ఆమె ఆ మీ దగ్గర బ్యాగ్ పెట్టేసీ ఇ లగేజ్ తీసుకెళ్లిపోతాంటె అయిపోయిండె కదా నాకుప్పుడు అది ఐడియా రాలే అక్క అంటంది ఇప్పుడు నా ఫ్రెండ్ అండి నాతో పాటు చదివేఆమి ఆమె నేను కొత్త హాస్టల్ షిఫ్ట్ అయినా అయితే తనూ వాల్లూరు వెళ్ళిపో యిందనమాట అక్కడ తన జాబ్ బాగా హెవీ ఏమంటారు ప్రెజర్ ఎక్కువ యితింది అనేసి ఎళ్ళిపోయింది అయితే నేనడిగిన మరి లగేజ్ మొత్తం తీసుకెళ్ళలేవా అంటే లేదురా నువ్వు ఉన్న హస్ట్ స్టల్ లో మా ఫ్రెండ్ ఉంది కావ్య కావ్యనికి ఒక డామ్ పేరు ఆమెకి ఇచ్చేసిన ఆమె దగ్గర ఉంది మళ్ళీ వచ్చాక నేను అదే హాస్టల్ లో జాయిన్ అవుతా కదా నే అక్కడ నుంచి తీసుకుంటా అన్నది
ఓకే కొత్త హాస్టల్ లొ లగేజ్ పెట్టిందా ఇంకా ఓకే
అమ్మ దగ్గర ఉండిద్ది మయి రోజంతా
మ్
చేస్తుంటే బాగుండి
మ్
అనిపించిది ఏం చెప్పకుండా
అండి వన్ ఐడియా ఇచ్చి ఫ్రె కి మకిీ అంత గ్యాప్ కాకపోయినా వన్ టూ వీక్స్ లో ఫ్రైడ్ చెప్పిచ్చుకున్నా బావుండేది
ఆ అదే కదా
మ్
ఏంటి దో ఏం మనిషో
మ్
ఉ ఇంకేంటండి
చెప్పాలండి
మ్
మ్
ఏం చెప్పాలి తెలియటలేదు ఏమి అర్ధమైతే లేదు
ఆ
ఇంకా మరి మీ ఇంట్లో వాళ్ళు అందరు బావున్నారా
మ్ బానే ఉన్నారండి అందరూ
అంటె ఇప్పుడు వెదర్ ఎట్టుందండి అక్కడ
ఎండగానే ఉందండి కూల్ అంతేమి లేదు
ఇంకా మంచిక్కూలే ఉంది
మ్ హుమ్ అవును మీ ఫ్రెండ్ ది జాబ్ ఏమైందండి టైపింగ్ వర్క్
మ్ మీ ఫ్రెండ్ దా ఏమో ఆండీ అంత నెనేమి అడగలె
ఓకే
అట్లా ఏం తంత పెద్దగా నేనాకు కాల్ చేస్తా అన్నమాట కాల్ చేస్త అ అదే టూర్ గురించి మాట్లాడమంటే మా కాలేజ్ లో టూర్ ఉండ అయితే మరేం ఎమో రా ఇంగ జస్ట్ ఫైవ్ మెంబెర్స్ అన్నారంట ఇంక ఎవరు ఏమన్నలేదంటా మాక్సిమం టెన్ర్స్ అయితే మే తీసుకెళ్తా అన్నద అంటా నేను తింటున్నా కదా తవాత వస్తానున్నది ఆమె ఎప్పుడున్నా చరంది ఆ చేవెల్ళ అనేసి ఒక ఏరియా అక్కడ ఏంటిదంటే మా ఫుడ్ సైన్స్ సంబంధించినయి చూపిస్త చాలండ అంటే లైక్ ఫీల్డ్ అయిన ట్రాక్టరు అవన్నీ ఆ చేయాలి ఏమ్ చేయాలి అన్నట్టు చుపిస్త
హ హమ్ ఉం
ఆ మీ ఎన్నిసార్లు అంటే నేను డిగ్రీ అప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ తను మళ్ళీ కాల్ చేస్తా అనేసి ఎన్నో సార్లు చెప్పింది కానీ ఎప్పుడు రిటర్న్ కాల్ రాలేదు
ఆహా
మళ్ళీ తన దగ్గర ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే వాట్సాప్ మెసేజ్ పెడితే అది వన్ టూ డేస్ అ చూడదు మల్లి ఏమైనా అంటే వాట్సాప్ వాడతలేను రా అంటాధి గా అంటే మెసేజ్ చేసింది అందర చూడండి కాల్ చేస్తే ఆ మా తిడతా ఉన్నది ఇంకా ఇప్పుడు ఎవరైనా సరే ఆ ఓకే పొద్దున్ చూడకున్నా నైట్ పడుకున్న వరకన్నా ఒకసారి అన్నా అక్కడ చూపిస్తది మెసేజ్ బాక్స్ దగ్గర
సరు
ఉమ్ మెసేజ్ బాక్స్ దగ్గర అని చూపిస్తుంది ఎన్ని ఛాట్స్ ఉన్నాయి అనేసి అప్పుడున్న చూ అద్రు కద కున్నాయి గా కంప్లైంట్ చేసుకోవడం వేస్ట్ మళ్ స్నాప్స్ పెడుతది తను ఇంస్టా లో స్టోరీ పెడుతది ఇంకా అనేసి డిస్టర్బింగ్ అనిపిస్తది మనం మరి ఇది ఏంటిది వాట్సాప్ రిప్లై ఇయకుండా మ్యూట్ లో ఉన్నది అంటే అప్పుడు మనకి ఏమనిపిస్తుందండి కావాలని అట్లా ఏన్నట్ ఇస్తుా అనుకుంటాం కదా ఇంకా నేను అప్పటి నుంచి అంటే నా అది ఎప్పుడు అర్థం అయిందంటే ఎగ్జామ్స్ అ ప్పుడు ఉన్నా కద ఒక బుక్ ఉండే అన్నమాట నాకు అది లేకుండే ఐజగ్ అందుకుట ఉండే నా ఆ తన దగ్గర టాపిక్స్ ఉన్నాయి అనేసి ఫోటో పెట్టమంది అండి
ఓకే
పెడుతున్నాను ఎగ్జామ్ నేను ఎప్పుడు అంటే ఇగా ఇలా ఆ హాలిడే రేపు ఎగ్జామ్ అన్నామాట అమె పెడితే పొద్దున్న పెడితే నేను నిన్న మార్నింగ్ వరకు కూడా చూసుకులే తను మెసేజ్ నేను చూసిన ఎప్పటిదాకా చూస్తదో లేదో చూద్దాం చూద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ దాక కూడా చూడలే అయితే ఇక నేను ఏం చేసిన తన నాకు కాల్ చేసింది అనమాట కాల్ చేస్తే ఆ ఎత్తి మాట్లాడిన అ రెడి అయినావా బయలుదేరుతున్నావ అంటె ఒక టెన్ మినిట్స్ రా అని చెప్పిన సరే రా ఉంది మరి కాల్ చేసినా మరి మెసెజ్ పెట్టా అడగాలి కదా అడగాలి ఆ రోజు మేము ఇద్దరం మీటయి కలిసి వెళ్ళాం నే అన్న అప్పుడు ఉన్నాయిగ అసలు చెప్పదునుకున్నా కానీ ఇక చెప్పేసాను అరే నీకు నేను వాట్సాప్ మెసేజ్ పెట్టినారా ఫొటోస్ కావాల అంటే అరే కాల్ చేసి అయిపోయి కదరా నేను వాట్సాప్ పెద్దగా చూడన్ రా అన్నది ఇంగ నాకు ఇగ కోపం వచ్చింది అంటే స్నాప్స్ రెండు సార్లు పట్టింది ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది అసలు ఏంటిది అనేసి ఇంకా నేన్ అడగాలే నాకు అక్కడ ఆమె మీద కోపం వచ్చింది ట్రస్ట్ బ్రేక్ అయింది దాని మీద అప్పుడు నుంచి నిజ నేం అడతలేను ఇగ నా అంతట నేను ముందు నపేసుకుంటున్నా నా పని నేను చేసుకుంటున్నా అగో అలా ఉన్నది తనకు అవసరం అయితే వాట్సాప్ లో చాలా సార్లు ఇట్లా చాట్ చేసుకుంటూ ఉంటది మెసేజ్ పెడుతది ఏదో ఒకటి ఇస్తది అవుతల ఇప్పుడు ఒక పర్సన్ నీ కోసం అంత అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళకు బట్ డప్పుడు నువ్వు కూడా ఆ పర్సన్ కి అంతే అవైలుబుల్ ఉండాలి కదా సరే లేకపోతే ఒక మాట చెప్పాలి కదా ఎంటి అంటే ఇలా ఉన్నాను నాకు కుదరదు కొంచం టైం కావాలని అడగచ్చు కదా అలా కూడా లేదు తనకు సెన్స్ హలో హలో హలో వాయిస్ వస్తుందా హలో హలో హలో హలో అండి నా వాయిస్ వస్తుద మీకు సిగ్నల్ ప్రాబ్లమ్ ఆ లేకపోతే హలో హలో అండి వినిపిసుంద హలో